ఒ అలో వాయిస్ ఒస్సుందా
వస్తుంది గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆరునున్ మేడం
గుడ్ ఆఫ్టర్నూన్ సారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆ బాగున్న మీరు బాగున్నరా
మేమ్ గూడ బాగున్నాం మేడం
ఊఉ
ఊ ఇంకేం చేస్తున్నా అయిందా లంచ్ మీది
లేదు లేదు చెయ్యాలి తర్వాత
అవునా మేడం
ఆ
ఉ మీరు ఏం స్పెషల్ చేశారు మేడం మీకు ఇవాళ ఏం స్పెషల్ అండారు అంటున్న
స్పెషలా ఈరోజూ టోటకూరా మాది ఇంక మ్యాంగో పికిల్
ఒఫ్ఫో
హుహూ
మ్యాంగో పికిలా మ్యాడం ఏది బాగుంటది మేడమ్ మ్యాంగో పికిలా టమాటో పికిలా
నాగసల్ మ్యాంగో నిచ్చుతది టమాట కన్నా
మాట బాగుంటది గదా మేడం
ఆ టమాట బాగుంటది గానీ మ్యాంగో మసం అ మంచిగ అనిపిస్తది ఇంక పుల్ల పుల్ల పుల్లగుంటది
ఊఉ ఊహు
చెట్టుకి ఉన్నయ్ మామిడికాయ అది మొత్తం పండిపోనియిగా దాన్ని ఇపనై ఊమ్ చెట్లన్ని పండిపనీ అందె అయిపోయింది ఇగ
ఊ హు అంటే మీకు చెట్టు ఉందా మేడం
ఆ చెట్టు ఉంది మాకు మావిడికైది
ఆ ఈసారి బాగానే మరి ఏసారా మేడమ్ మీరు తొక్కు
అ అంటే సీ సారి అయితే ఏయలే ఇది కొంచెం ఎట్లా అంటే, వేడికి బాగా తీయ్గ అయిపోనాయ్ స్వీట్ అయిపోనాయ్. ఊమ్ అన్ అహా లేద్ లే ఏయలే ఎయలే
ఎందుకు మేడం మరి చెట్టు వెట్టినమే తో మీరు మరి ఇష్టంగా ఏమో తింటారేమో గానీ మరి ఎయవొ వెయ్యలే ఎందుకు మరి
ఇగ మమ్మీకి అంత చాతకాలె ఇప్పుడు ఎందుకని ఏసుకోలె మమ్మీ గూడా
మమ్మీ కడగానుండి మీరు ఎలా చేస్తారు ఏంటిది మీకు అస్
ఆ అహా ఓకే ఆ తెలుసుగానీ దానికి మళ్ళీ ఇంక ఇగి ఇంగ్ర్రిడియయంట్స్ కావాలి కదా తెచ్చు కోవాలి అన్ని అంత లేకుండే ఇప్పుడు అందుకనే ఎయ్యలే
అవునా మేడం
ఊ మా బాబాయ్ వాళ్ళు ఏసినరైతే తీసుకొచ్చిన్ బాబయ్
ఊఉ బాబాయ్ తెచ్చిచారంటాంది ఊహు మీకు బాబాయ్ దగ్గర్నే ఉంటడా మేడం దూరమా
గన్నే ఉంటది
అవునా ఆయినా తెచ్చిచ్చారు మీరు ఇగ అక్కడ్నే ఉండండి
ఊ మొన్న పండగ కొచ్చిర్రు తెచ్చిచ్చిరు
ఊహుమ్ ఏం పండగ
బక్రీద్ మ్ బక్రీద్ దం
ఆ మీ బబ్బాయి వాళ్ళు మీ దగ్గరికి వచ్చారా మేడం ఇంకేవరోచ్చారు మేడం ఇంటికి మరి చుట్టాలు
ఇంకా మా అక్క మా బావ వాళ్ళోచ్చిరు
మ్ మ్ మీ బాబాయ్ మీ అక్క వాళ్ళు మీ బావ వాళ్ళు వచ్చారా మరి ఏం చేశారు మరి వళ్ళు వచ్చినప్పుడు మీరు మీ
ఆ అంటే వాళ్ళు వచ్చినప్పుడే మాకు పె అంటే పెద్దల పండగ ఉంటాయి కదా అప్పుడు బగారా ఇంకా చికెన్ మటన్ ఇంకా ఈ పప్పు చారు ఇట్లా వేస్తారా పప్పు ఆ అవన్నీ ఎసి పాతకిచ్ న పాతేసినం ఇగ అది ఆ రోజు అయిపోయింది పండుగ రోజు మళ్ళీ నెక్స్ట్ డే బిర్యానీ చేసి న
హుమ్
మ్ చి
మీ బావొళ్ళు ఎప్పుడొచ్చారు మీ బావ అక్క వాళ్ళు
బావ వాళ్ళు పండుగైపోయినాకోచ్చారు మ్ బక్రీద్ రోజు ఇగా అదే అదే ఎస్ నం ఇంకేం చేయాలే ఇప్పుడు అది ఎక్కువ అయింది మమ్మీ ఎక్కువ వండేసింది అన్నం కూర ఆ మళ్ళీ ఎందుకు చేయలని అదే తినేసినాం
బక్రీద్ రోజు కూడ
ద్ రోజు కూడ అదే ఇగ మ బావ వాళ్ళు వచ్చినంక వండుకుందామని
మరి మీ బావ వాళ్ళు వచ్చినాక బావకి ఏమి తినిపించారు మేడం మీరు
బావక జస్ట్ బీర్యని ఒకటి తినిపిచ్చిన ఇంకేం లేదు మ్ బావక్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అందుకనే మ్ చికన్ది చికెన్ ఎక్కువ తింటారు వాళ్ళు
అవ్ చికెన్ బిర్యానీ చేసార
మ్ చికెన్ బిర్యానీ
అవునా
మ్
మీకు వస్తుదా మేడం చికెన్ బిర్యానీ చేయడం ఎలా చేస్తారు కొంచెం చెప్తారా మేడమ్ మాకు ఆ చికెన్ బిర్యానీి మేడం కొంచెం నాకు చెప్తే నేను కూడా నోటు చేసుకుంటా రాసుకుంటా నేను కూడా ఎప్పుడైనా ట్రై చేస్తా మా ఆవిడకు తినిపించేదందుకు
అవునా దాని కోసం దానికోసం ఇదేంటో చికెను ఇంకా ఇట్లా మ్ చికెన్ అంటే ఇష్టం అంటే వన్ కేజీ టూ కేజీ ఎంతైనా కూడా మ్
అంటే ఇప్పుడు మనం ఒక వన్ కేజీ తీసుకున్నాం అనుకోడి రైస్ ఎంత పెట్టాలి మేడం వన్ కేజీకి వన్ కేజీేా
ఆ రైసంటే కొంచెం వన్ హాఫ్ పెట్టుకోవాలె అంటే కొంచెం ఎక్కువ కావాలనుకుంటే లేక్ కుంటే మొత్తం ఇట్లా ఈ రెండు ఈక్వల్ ఉంటే వన్ వన్ పెట్టుకోవచ్చు
ఆహ వన్ కు వన్ పెట్
ఆ అంటే రైస్ ఎక్కువ తింటారు కదా మ్ అట్లా మళ్ళీ దానికి ఇట్లా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా నిమ్మకాయలు ఆ ఇంకా ఆనియన్స్ స్స్
మ్మ్
పెరుగు గరం మసాలా ఇవన్నీ ఉంటయ్ కదా ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ పెట్టుకోవాలి దాంట్లో చికెన్ మొత్తం వాష్ చేసినంకా అల్లం పేస్ట్ మొత్తం కలిపేసి సి
చికెన్ లో వేసి కలుపుకోవాలా
ఆ చికెన్ లనే మొత్తం
ఆ అల్లం పేస్ట్ కలుపుకోవాలి
అల్లం పేస్ట్ మళ్ల పసుపు, ఉప్పు, కారం ఇంకా గరం మసాలా వేసినంకా దాంట్లో అంటే జీరా ఇంకా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు ఆ మన ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి అ ఫ్రై ని వేసుకోవాలి మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ చేేసుకొని కూడా వేసుకుంటారు కొంతమంది
పచ్చిమిర్చి పేస్ట్ చేసా మేడం
ఆ పేస్ట్ కూడా వేయొచ్చు ఇట్లా నార్మల్ కట్ చేసుకని వేసుకోవచ్చు
ఆహఎలా బాగుంటది మరి పేస్ట్ చేస్తే బాగుంటదా
అంటే రెండు కూడా మంచిగానే ఉంటాయి పేస్ట్ చేసుకుంటే కొంచెం దాంట్లో కలుస్తుంది కదా
దేంట్లో మనం ఇప్పుడు ఆ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు అన్నిరకాలు మనం కలిపేసాము కదా మేడం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో కూడా కలిసిపోతుంది కదా మొత్తానికి
ఆ అదే మొత్తం కలిసిపోతాయి మొత్తం అంటే మసాలా వస్తది కదా
ఆ మొత్తం మసాలా చికెన్ పీస్ కి కరెక్ట్ పట్టుకొని ఉంటది అనుకుంటనా నేను
ఆ అదే అదే మంచిగా ఉంటది అట్లా కలిపేసినంకా మ్మ్ దాంట్లో కొత్తిమీరు బాగుంటది మళ్ళి దాంట్లో ఇవి మనం కారం గరం మసాలా వేసినాక మళ్ళీ కొత్తిమిరా పుదీనా ఇంక ఫ్రై ఆనియన్స్
అట్లనే వేసేయ్యాలా చికెన్ లో
ఆ ఆ దాంట్నే దాంట్నే వేసినంక మళ్ళీ నిమ్మ కాయ ఉంటది కదా లెమన్ జ్యూస్
ఆ
లెమన్ జూస్ వేసి దాని మీద ఆయిల్ వేసి కలిపి పెడతారు పక్కన ఇంకా పెరుగు కూడా ఏసి మొత్తం కలిపి పెట్టేస్తారు పక్కకి పెటేసినాక ఇది అన్నం ఉంటది కదా ఆ దాట్లోనే కలిపేసి పెడుతరు
కలిపేసినంకా ఎంత ఎన్ని గంటలు పక్కన పెట్టాలి
అంటే ఇప్పుడు అన్నం అయ్యే వరకు పెడుతరు సైడ్ లో అన్నం అయ్యే వరకు పెడుతారు సైడ్ లో
అచ్చ ఫస్ట్ ఇవన్నీ కలుపుకొని పెట్టేసి మళ్ళ మనం స్టవ్ మీద గంజు పెట్టి దాంట్లో వాటర్ వేసేసి వాటర్ హీట్ ఎక్కిన తర్వాత రైస్ ఏయాలా మేడం
ఆ రైస్ వేయాలి బాస్మతి అయిన కూడా ఏం కాదు నార్మల్ అయిన ఏం కాదు ఆ ఓకే అట్ల కూడా ఏం కాదు ఆ అంటే వాటర్ హీట్ అయినాక వేస్తారు
వాటర్ హీట్ అయినాక ర్రైస్ వేయ్యాలా అంటే మడ ఇప్పుడు మీరు చెప్తున్నా ఇప్పుడు గంజుకి మనం స్టవ్ మీద గంజు కి అలా కొంచెం నూనె అనేది వేయ్యాల
మ్మ్ అంటే ఏయొచ్చు కొంచెం ఆ అట్లా కొంచెం రైస్ ఇట్లా దూరం దూరం అవుతుంది కదా
అదే అదే మేడం డ్రై అంటే ఇప్పుడు మనం గంజు మీది గంజు ఎక్కేసిన నూనే వేసి కొంచమై నా మసాలాలు ఏమైనా కలిపేది ఉంటాదా అల్లంవెల్లుల్లి పేస్ట్ బ
ఆ ఆ దాంట్ల వేస్తరు అవన్నీ వేస్తరు
అదే అడుగుతున్నా మేడమ్ ఆ గరం మసాలా అవన్నీ ఏసీ వేసిన తర్వాత మళ్ళ కొద్ది కొద్దిగా కొంచెం కొంచం ఎర్రగయిన తర్వాత కొంచం వాటర్ వేసేది
ఆ అదే అదే జీరా అవన్నీ వేసినంక వాటర్ వేసినంక అంత బాయిల్ అయినంక దాంట్లో
తర్వాత
రైస్ ఏస్తరు రైస్ ఏస్తరు ఆ రైస్ వేసినంక మొత్తం బాయిల్ అయిపోయినంక దాంట్లో పది నిమిషాలు పది నిమిషాలకి కాదు కానీ కొంచెం టైం పడుతుది
ఎంత మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్
అనుకుంటా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో అయిపోతది
వాటర్ అనేది తగ్గాలా మేడం దాంట్ల
ఆ అంటే ఎక్కువ ఎక్కువ ఉన్నా కూడా ఏం కాదు కొంచెం రైస్
ఆహ మనం మనం చేత్ల ఒక మెతుకులు అన్నట్టు తీసుకొని చేతుల్లో చూసుకోవచ్చు కదా మేడమ్ అయినయా లేవా ఆడ్ అయిందా తక్కువ ఉందా అన్నట్టు
ఆ అవును
ఓకే అయితది కదా మేడం అలా చూసుకున్నాక అయిందని మనం తీసుకో అంటే మొత్తం మొత్తం ఉడుకనియ్యాల లేకుంటే సగంలో
లేదు సకం లోనే తీయాలి మొత్తం ఉడికితే మళ్ళీ రైస్ మళ్లీ పెడతరు కదా దాని దమ్ పెడతరు కదా
అవును మేడం అవును
అట్లా
అంటే మేం సగంలోనే కొంచెం కొంచెం ఇట్లా పెట్టాంగానే ఒత్తంగనే
ఆ ఆ అదే తీసేయాలి
అంటే అల్లకేలి రైస్ తీసేసి మళ్ళ ఏం చేయాలి మేడమ్ మనం చికెన్ కలుపుకున్నాం కదా ఆ గంజిల యేసే యాలా మేడం ఉమ్ దాంట్ల మొత్తం రైస్ చేసేసి రైస్ అంటే మేడమ్ దానికి మళ్ళా చికెన్ ని కింది మీదికి చేసుడా
లేదు లేదు అట్లనే ఉంచాలే అట్లనే పెట్టేసి ఉమ్ రైస్ వేసినంక దాని మీద ఆనియన్స్ ఉంటయి కదా ఫ్రై ఆనియన్స్ ఇంకా ఆ ఇంకా పో కోతిమీర్ పుదీనా ఆ రైస్ మొత్తం ఏసేసినంక దానిమీద ఎయ్యాలి
తర్వాత మరి నిమ్మకాయాలు అవి ఏసుడు ఉంటదా మేడమ్ నిమ్మ
అంటే ఫస్ట్ వేసేసినం కదా చికెన్లో వేసేస్తాం కదా
వేసేసినం
ఆ దాంట్లో మొత్తం మిక్స్ అయిపోతది అది
అంతేనా దాంట్లోనా మరి అన్నం మీదకెళ్ళే ఏసుడు అవసరం లేదనా కొంతమంది ఏస్తరు కదా మేడమ్ దానికి ఏందంటే కొంతమంది ఏం చేస్తరంటే కొంతమంది నిమ్మకాయ రసాలనుంచి కలర్ కలర్ ఉ
ఆ అంటే అంటే అంటే ఆ అదే అంటే వాటర్ వేసి చేస్తరు కొంతమంది కలర్స్
ఆ కొంతమంది ఫుడ్ కలర్లో నిమ్మకాయ రసంని కలిపి వేసేస్తరు కొంతమంది ఏం చేస్తరంటే పెద్ద పెద్ద ఫంక్షన్లో నేను చూసిన కాబట్టి దాంట్లో ఏంది పాలు ఉం టది కదా మేడమ్ మిల్క్ మిల్క్ కలర్ కలిపేస్తరు కలిపేసి పెద్ద పెద్ద పెద్ద పెద్ద గన్ను ఉంటయి కదా మేడమ్ ఆ లగాన్ లో పెద్ద గంజులో ఏ బిర్యానీలో మొత్తం ఇట్ల చల్లుతరు
మనం డ్రై ఫ్రూట్స్ ఈజీగ వేసుకోవచ్చు బిర్యానీలా మంచిగ ఉంటది
ఏది మేడం
కిష్ కిష్మిష్ కాజు వేసుక దాని మీద తనుకోచ్చు మ్ రైస్ మీద
మ్మ్
మ్ ఇంకా ఆ ఇంకా గీ వేస్తారు కదా హెల్ట్ ఉంటది మ్మ్
చాలా బాగుంటాదేమో కద మేడం ఇంకా అలా చేస్తే థ్యాంక్ యూ మేడం మీకు చాలన విలువైన టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం ఈ రోజు మీ శుభదినం కావాలని కోరుకుంటున్నా మేడం
ఎ సా